వినపడుతుందా సాండ్.
పిస్తుంది అన్నా
టయిపు కావచ్చు.
అవునా
ఆ మొన్న ఏమంటుండు. పిలుస్తుండా.
ఆ పంపిస్రు ఆడే పిల్లను
ఆ ఏ ఫ్లోర్ ఇన్ చార్జ్ ఆ
ఆ ఆ
ఇప్పుడు ఇప్పు దీంతో పన్నెండు అయితది కదా నీది.
అవు
రెండు రెండు వేస్ట్ అయినయిగా
హ్
ఎన్నయిని వేస్ట్ వేస్టే అవి రెండె అయినయా. మళ్ళా మీరు మాట్లాడాలి.
ఆఓహో
అ ఏమంటురు పంపుతుండ్ర మరి అందరికి.
ఆ
అందరికి పంపుతుండా.
ఆడే పంపిస్తుండుగా.
అఓ పంచి పంపితే మంచిదే కదా
మంచించిద
ప్రవీణన్న కూడా పం పిస్తడు అంటర్ద
ఆ
హెల్ప్ చేస్తూ చేతాడు పో ప్రవీణ అన్న బానే కదా
నా
ఊ
చేస్తాడు అప్పుడప్పుడు
బొంపుతవాయన వాళ్ళది
ఆడియో ఎవరు లేకున్నా ఎవరు లేడు ఇప్పుడు అర్జెంట్ ఉంది అంటే ఇట్లా పోయి తిరిగేసి వచ్చ చెప్పేసి వస్తా బాగుంటదా మీ వాళ్ళు ఎవరు లేరు బ్లాక్ ఇన్ంచార్జ్ వెళ్లి పోమంటే వాళ్ళు వెళ్ళిపోతారు ఎంత చెప్పినా లేట్ పోతారు వాళ్ళ బ్లా కోళ్లు
ఎవరు బ్లాకు పాళ్ళు
బాయి అప్పవ నా నావాల ప్రవీణ్ నాన్న వాళ్ల బ్లాక్
ఊ అవును
హు నేనైతే పవన్ అన్న వసుతుడంటన్న
ఆహా వస్తా నాంబాత్కరో హ అయితే ఆయన ఇప్పుడు ఆయన ఎక్కడ మీకు ఫోన్ చేప్పస్తున్నారు అందరికిీ కాల్ చేసి మాట్లాడండి పేరెంట్స్ వా
ఆవు ఈ ఫస్ట్ ఇయర్ పిల్లల్ని వాళ్ళు చేస్తురు మేము అడ్మిషన్ కోసం చేస్తున్నాం
ఆ ఈ ఎవరు ఫస్ట్ ఇయర్ పిల్లలు ఎవరు మాట్లాడుతున్నారు
ఫస్ట్ ఇయర్ పిల్లలతో జేల్స్ న్యూ అడ్మిషన్ కోసం ఏం వాడెన్ హు
అల్లు రమ్మంటారుగా జే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి
హ్మ్ నా రమ్మంటురు
నీట్ ప్రిపరేషన్ కూడా ఉంటదా
ఆ కానీ పవన్ అన్న ఫోన్ చేస్తుండేంది ఇప్పుడు నాకు
అవునా ఆయన కూర కోసమే జేసు లెవ లిఫ్ట్ చేయకు
ఇప్పుడు లిఫ్ట్ చేయాలా వద్దా
చెయ్యకు చేయ్యకు నాతో మాట్లాడుతున్నావు కదా నాకు వస్తడు ఆయన వచ్చేటప్పుడు చెప్తా ఆయనకి యి
ఆహా
ఉ
ఇంకేమన్న మరి
ఏం లేదు ఇప్పుడు తినాలి ఆకలౌతుంది నేనే ఫోన్ చేసిన ఆయన ఎక్కి రా అన్నా కింద మార్కులయితుందని చెప్పిన సరే అన్నదా ఆ వస్తుంది ఇప్పుడు ఆ సాంబరుంది గద
సాంబార్ తో తినేయండి
ఉ సాంబార్ తో అంత స్ సాంబార్ మంచిగా ఉ ఉందో లేదో అది ఎప్పటిదో నైట్
అయితే రండి మరి ఇక్కడ కూర తీసుకోవాలి ఇంకేంది మరి
అది ఫ్రై ఉందా
ఫ్రై ఉన్నది గాని అయిపోయిందేమో ఉందో అయిపోయిందో చూడాలి
ఏం ఫ్రై చేసారు ఇవాళ అదిప్ బానే చేస్తారా అ ఏ ఆయిల్ వాడతారు అసలు ఆ ఫ్రై ఫ్రైకి
ఏమో మేడమ్ లోపల పోము మనం చూడం కదా నాకు తెలియదు అది కానీ అది తినొద్దు ఎక్కువ
తింటే అది గ్యాస్ ప్రాబ్లమ్ అవుతుంది మ్ నువ్వే తినవ్ మేడమ్ తీయ మే అవ్ చూడోకసారి ఫోన్ చేస్తా ఉ
అదే ఉంటే పంపిస్తా అది కూడా కొంచెం
పంపం
ఉ
మరి తిన్నావా మరే ను
తిన్న అయ్య మరీ అద యయే అన్న అన్నాన్న ఐతే ఆపరుక పెళ్ళికి
ఎవరాన్నా ఏ అన్న ఏ యప్ప ఏ అన్నని
అనిల్ అన్నాక్యాపర్గా ఈ చుట్టి చేయకుండా
ఏ ఇస్తారు ఎందుకు ఏ ఇస్తారు. పది పదిహేను రోజులు తీసుకుంటాడు ఆయన సెలవులు
అప్పుడుచ అశ్విని భయ్య అప్పుడు ఇయ్యాలే కదా
ఆ అప్పుడు ట్రైనింగ్ లో ఉండే కాబట్టి ఇయ్యలే
ఆహా ఇప్పుడు ఇస్తారా ఇప్పుడు ఏమన్రుగా
ఇప్పుడు ఏముండది ఇస్తారు ఇప్పుడు చాలా ఇస్తారు.
ఆ పది రోజులు తీసుకుంటారడమ్మ
ఇప్పుడు పది రోజులు తీసుకుంటాడు నేను కూడా ముందే పోవాల్సీ వస్తుంది ఏమన్నా కూడా మూడు రోజుల ముందే రమ్మంటాడు ఆయన ఫోన్ చేసి ఎక్కడరా అది ఇది అంటాడు.
అదే నాకు మూడు రోజులు మూడు రోజులు ముంగట్టే పోవాలిగ
ఉ హు
ఆ వెడ్డింగ్కిఅడిగే దానికి రమ్మంటాడేమో వాంతో
ఏయ్ నేను వెడ్డింగ్ మీటింగ్కిి పోను కాని వెడ్డింగ్ కార్డు వాళ్ళు తెచ్చేస్తారు వాళ్ళు ఎండలో ఎవరు తిరుగుతారు వెడ్డింగ్ కార్డు కోసం అటు ఇటు
ఆ
ఇప్పుడు సరాంకాక అయితే మంచిగా కాకపోతే మంచిది అనుకుంటుండు కదా
అంతే ఉంటుదండి కానీ పవన్ నాకూ కంటిన్యూగా ఫోన్ చేస్తుండు.
అవునా మల్లి అట్లచెప్పు ఈ కట్టయితది మల్ళా
అదే చేప్పలే
ఊహు ఆయన అక్కడ నుంచే ఫోన్ చేస్తాడు ఇప్పుడు
ఎక్కడ నుంచి
స్టిడియాల నుంచే ఫోన్ చేస్తుండేమో ఆయన నీకు ఇ ఏం చేసినవ్ అది ఇది అని ఉ
అది ఇక్కడ వరకు వచ్చే వరకు అయిపోతుంది రాదు గద
ఇగరాదు ఆయన రాడయినా ఇప్పుడు ఎక్కడి నుంచి చెప్పి ఉందాంటే వస్తాడేమో మేబీ హు మరి ఎప్పుడు సర్ ఎప్పుడు ఆ కాకా ఎప్పుడు ఫోన్ చేసిండు నీకు
ఇంతకుముందే ఆ లెవెన్ లెవెన్ థర్టీ అట్లా
అట్లా ఫోన్ చేసిండా
చేస్ ంది అన్నాడు మరి
నువ్వు బావ గురించి అడిగినవా మరి ఏమవుతుంది బావకి అని
ఎవరి గురించి
బావ బావ గురించి
ఆ బావ గురించి నేను అడగలే
అవునా అయ్య ఆయన చెప్పాలి బావు గురించి ఏ మస్తు ఉందిే అది పోయినాం అదే ఊర్లో అక్కడ వాళ్ళ ఊర్లో పోయినాం మంచిగా అయింది ఎంగేజ్మెంట్ అది ఏమి చెప్పలేలాంటిది
చెప్పలే నాకేమి
హుమ్ మాటి వాతే కరో బ్రో
పవరాది పోవాలని అనుకుంటుండా ఇలా అక్కడ మేకలుకొస్తారు పోవాలని అనిపిస్తుంది గాని సర్ ఆత్మగాగా మాలా వస్తుంది కాబట్టి ఆ ఉన్నా అంటున్నావ్
అరే పోరాది వాళ్ళ పోయ రేమో ఇంద మన
రామేశ్వర పోవాలో పోయారు ఒక మేక తీసుకోపోయారుట వాళ్ళు
ఇలు సస్తూ ననా అగ అది మీకు మంచిగా తింటుండే అయినా పోతే తియ్
ఇయలా రామ్ నవమి ఎట్లా తింటవు ఆ అంటే అక్కడ ఏముండది కోసుుడు కోశుడే
నే తినెపొద్దు రామ్నవమి ఎవరు తి కొంచెం ఉమ్ యయ్
తినే తిను లె అంటున్నాడు
తింటాడుఅయన అయిన చికెన్ మటన్ లేదు లేదు యో మాట్లాడుతుందిభావా ఆయన తో ఉన్ దక్కనిది ఎకువ మా అంతరి
ఉహు
రడాట బయట ను ఇగ నిది అయింది గదా ఇప్పుడు ఆసాడు పవన్ నువ్వు వచ్చేసే
రమ్మను ఆడు రాని అంటుండా
ఏమో ఫోన్ చేసింది ఇప్పుడు కాయ్ ఏవన్నాడు పవన్ లేదే ఏమొ ఎ ఎంట్లో కవర్ కవర్ లో తీస్తే చేస్తా ఇప్పుడే అవి కర్రీస్ అవి
ఏ కవర్ ఇక్కడ ఏం కావర్ ఏవి ఏక్ ఇక్కడ ఉంది కర్ కర కవర్
ఎక్కడైనా ఉంటాయి కదా చూడు
ఏ లేదు
ఇల్లైన క్లీన్ చేయకు బాక్సులు ఉంటాయో లేదో కూడా తెలీదు టిఫిన్ బాక్స్ పిల్లల్ బాక్స్ లో తీసుకొచ్చే
ఎక్కడ ఉన్నాయి ఇక్కడ టిఫిన్ బాక్స్
టిఫిన్ బాక్స్ తీసుకొచ్చే ఇవాళ్ళ తీసుకోపో నువ్వే పిల్లలు వాళవి ఉంటాయి కదా
పిల్లల టిఫిన్ బాక్స్ ఏడు ఉన్నాయన్న పిల్లలే రాలే ఇంటికాడ నుంచి
ఉన్న పిల్లలు చూడు ఎక్కడైనా చూడు ఉంటే
అరే ఇంత ఎండ లో ఎక్కడ తీసుకుపోవాలి నేను ఇంత ఎండాలో ఎ ఎక్కడ తీసుకుపోవాలి నీకు అట్లా ఉంటదా నన్ను వేసుకుంటారూ మల్లా నీకే నువ్ ఎటాయినా ఒకే
ఎవీడి వాచేక
ఆ చెప్పు
సరే మరి ఆ
సరే సరే నువ్వు సెల్ఫ్ అవుటింగ్ తీసుకోని పో సరేన
ఓకే ఓకే బాయ్